హలో
హలో
ఏం చేస్తున్నరు, బాగున్నారా?
ఉ బాన్నం. మీరు బాన్నారా?
ఊ బాన్నం. తిన్నార?
ఆ తిన్నాం మీరు?
మేం తిన్నం
ఏం చేసినారు టిఫిన్?
టిఫిన్ ఉగ్గాని
ఆ భోజనం మద్యానానికి
చేయల భోజనం మధ్యానం. మీరు ఏం చేసినారు?
మేము చపాతి
చపాతీ న
ఉ
ఏదైతే అది అయితాది ఉ చపాతి చపాతిలేకి
క్యాబేజి ఫ్రై
క్యాబేజ్ ఫ్రై ఆ, ఎట్ల చేసినారు క్యాబేజ్ ఫ్రై?
ఆ ప్రాసెస్ ఉ
ఆ సర్లే నేన్ చెప్తలే ఉగ్గాని హూ ఫస్ట్ ఆయిల్ ఏసీ ఆయిల్ ఏసిన్ తర్వాత, ఆనియన్ టమోట అవన్నీ కట్ చేసుకొని టు పచ్చిమిర్చి అవన్నీ
ఆ
ఆయిల్ ఏసీ పోపు దినుసుల్ ఏసిన్ తర్వాత ఆ
ఆ
ఇవి ఆనియన్స్ ఏస్నా ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి ఏస్నా, అవి కొంచం మగ్గిన్ తర్వా త టమోట ఏస్నా టమోట ఏసీ కొంచం పసుపు అవన్నీ తిరిపి బొరుగులు నాన బెట్టింటి కల్పి చేసినాను. ఉ మీరు
ఆ
మీరు చెప్పండి
నే నేనా పిల్లలు పోయినారా స్కూల్ కి
హ పిల్లలు పోయిైనారు ఇద్దరు
ఏ క్లాస్ చదువతన్నారు
క్లాసు ఫోర్త్ ఒగరు సిక్స్త్ ఒగరు
ఏ స్కూలు
ఉమ్ అదేం అద్దులే మీ పిల్లలు పోయినారా స్కూల్ కి
ఈరోజు హాలిడే సెకండ్ సాటర్డే
ఉమ్ అదే మా పిల్లలు ట్యూషన్ పోయినారు
ఆ ఖాళీగా ఇంట్లో ఉన్నారు
ఉ మధ్యాహ్నం భోజనం చేయాల
ఆ చెయ్యల్ల
ఉమ్ ఏం జేయ్యాలనుకుంటున్నారు
పప్పన్నం
పప్పన్నమా
ఉ
ఉ ఏమన్నా స్పెషల్ చేస్తారా
స్పెషల్ ఏం లేదు ఈరోజు ఇంకా
ఉ సాటర్డే కదా అందుకే ఏం చేయదు మేము కూడా ఏం స్పెషల్ ఏం లేదు
ఉ
మేం మధ్యాహ్నం పప్పన్నంమేజయల్లా
అవునులే
ఉమ్ ఇంగేం జేప్పాలే అ
ఉ ఇంకేం లేదు మీరేం వర్క్ చేస్తారు
ఉ ఇంట్లో ఖాళీనే ఉంటాను
ఉ
మ్ మీరు
మేము ఖాళీనే
ఉ
ఉ
ఇంకేమేమన్నా స్పెషల్ ఏమన్నా వంట రెసిపీలు ఉంటే చెప్పండి ఇంటాం మేం నేర్చుకుంటాం
స్పెషలా స్పెషలు
ఏదో ఒకటి చెప్పండి స్పెషల్ అనేది ఆ చెప్పండి ఎట్లా చేస్తారు మీరు స్వీట్ పొంగలు
పెసర బ్యాళ్లు బియ్యం నానబెట్టి ఒక గంటసేపు
అంటే రెండు కలిపి నాన్నబెడతారా
ఆ రెండు కలిపి నానబెట్టి గంట తర్వాత గ్యాస్ మీద పెట్టి
ఉ
ఉడుకుబెట్టి బాగ మెత్తగ అయినిచ్చి బెల్లము పాలు నెయ్యి అన్నీ వేసి లాస్ట్ లో జీడిపప్పు బాదం వేసేసి దించేసేది
హ్మ్ హు
మ్మ్ నైవేద్యం కి
కొద్దిమంది పెసరబ్యాళ్లు ఏంచుతారు కదా ఎంచర అట్లా
నేనైతే ఏంచను
హ్మ్ హు నేను ఎంచాను కానీ ఎవరు అనంగా విన్నాను అంతే
పాయసానికి అయితే ఎంచుతాము మ్మ్
పాయసం ఎట్లా చేస్తారు పెసరబ్యాళ్ళతోనెన
ఆ పెసరి పెసరబ్యాళ్ళతోనె
మ్మ్ ఇంగ ఎట్ల చేస్తారు పాయసం
అవయితేనా అవి ఎంచి పెసరబ్యాళ్ళు
మ్మ్
నాన్ బెట్టుకొని కొసేపు ఆ నాన్ బెట్ తే తొందరగా ఉడుకుతాయి అనేసి
హ్మ్ హు
మ్మ్
మ్మ్ పెసర బ్యాళ్ళు ఇంగ ఏమేమెస్తారు దాంట్లేకి
రవ్వ కొంచం ఉప్మా రవ్వ ఉంటది లావు రవ్వ
హ్మ్ హు లా
ఉప్మా రవ్వ కొంచెం వేసి ఆ ఇంగ దాంట్లో కి కూడా మామూలు పాలు ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ ఏంటివి ఉంటే అవి ఇంట్లో నెయ్యి నెయ్యి పాలు దండిగ పడల్లా చానా ఏస్తే బాంటుంది
హ్మ్
ఉ
అది శనగ బ్యాళ్ళ పాయసం చేసినట్లే ఇది ఏమంటే శనగ బ్యాల్ త కాకుండగ పెసర బ్యాళ్ళు ఏస్తారు
కొంచెం గట్టిగా వస్తుంది అది కొంచెం నీళ్ళు నీళ్ళు గా చేస్తాం
హ్మ్ హు పెసరబ్యల్ల పాయసం గట్టిగ వస్తుందా మ్మ్ ఇంగే ఈ రోజు శాటర్డే కదా పూజ గిజ అయిపోయిందా
ఆ పొద్దున్నే అయిపోయింది ఈ రోజు పూజ
మ్మ్ ఆ మాదే అయిపోయింది పొద్దున్నే పూజ
అవులే
పొద్దునే చేసేసినం
మ్మ్
మ్మ్ ఇంగేం చెప్పల్ల
ఇంకేమబ్బ ఏమన్న ఇంగ సాయంత త్రం పిల్లలు వస్తే మళ్ళా ట్యూషన్ లో నుంచి ఇంక మళ్ళా మామూలు వర్కే
మ్మ్ హు స్నాక్స్ ఏమన్నా చేస్తారా స్పెషల్
ఆ నేను పకోడా
ఆనియన్ పకోడా మ్మ్ మ్మ్ ఇంగేం చెప్పాల నేను సాయంత్రం వచ్చినంగా పాలు కాబట్టిస్తాను తాగుతారు
అవునులే
ఉ మళ్ళా ట్యూషన్కి పోతారు సాయంత్రం స్కూల్ ఉంటే మామూలుగా అ సాయంత్రం వచ్చి క్ స్నాక్స్ ఏమైన్నా తినేసి ట్యూషన్కి పోతారు ఫైవ్ థర్టీకి అట్లా
అవున్లే
మళ్ళా ఎయిట్ కొస్తారు హాలిడేస్ అప్పుడైతే మార్నింగ్ ఉంటుంది టెన్ థర్టీ నుంచి ట్వెల్వ్ వరకు ఉంటుంది మామూలుగా
ఉ
హాలీడేసప్పుడు స్కూల్ ఉన్నప్పుడుయితే ఈవినింగ్ ఫైవ్ థర్టీ నుంచి ఎయిట్ వరకు ఉంటది ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఎయిట్ థట్ ట్టి వరకు పెట్టుకుంటారు మీ పిల్లలు ట్యూషన్ కి పోతారా
ట్యూషన్క ఏం పోరు ఇప్పుడు టెన్త్ పెద్ద అయప్ప
అక్కడే ఉంటారు లే ఇంకా
ఇంకా స్టడీ అవర్స్ అక్కడే సెవెనికి పోయి సాయంత్రం సెవెన్ థర్టీకి వస్తారు నైట్
అదే ఇంక అక్కడే ఉంటాదులే మొత్తం ట్యూషన్ స్టడీ అవర్స్ టెన్త్ కాబట్టి
అక్కడే ఇంకా
అళ్ళే చూసుకుంటారు
ఉ
హ
ఇ చిన్న ఇప్ప కూడా వస్తాడు ఎయిట్ థర్టీ కి పోయి సిక్స్ కు వత్తాడు
ఎయిట్ థర్టీకి పోయి సిక్స్కి వస్తాడా
ఇస్తాడు బస్కు వస్తాడుయితే
ఆ పెద్దోడు పొలతోలుకొస్తారా మీరే
పి ఇడ్సి రావాలా తోలుకొచ్చుకోవాలా బస్సులు ఏం రావు
ఊ టైం పొద్దున్నే కాబట్టి ఇంక రావు ఇంక నైట్ లేట్ అయితాది కాబట్టి రారు
అవును
అంతేలే సిక్స్ వరకు అంటే ఇంకా అయిపోతుందిలే ట్యూషన్ అన్ని అయిపోతాయి ఆడే ఊ మా వాళ్ళకు అట్ల లేదు ఫోర్ కేేడుస్తారు పో నైన్ పెట్టుకొని మార్నింగ్ ఈవినింగ్ ఫోర్ కేెడుస్తారు
ఫోర్ కి
అందుకని ఇంకా ట్యూషన్ లో జాయిన్ చేసినాం ఇంటికాడ ఉంటే ఊకల్లరి చేస్తారని
అవునులే
ట్యూషన్ లో జాయిన్ చేసినాం
ఆ
రేపు సండే కదా ఏం చేస్తారు స్పెషల్
రేపో చికెన్ చికెను నాన్ వెజ్ చికెన్ మటన్ ఏమి తెచ్చుకుంటే అది
ఊ ఎదులు చేస్
ఊ మటనా ఫస్ట్ కుక్కర్ లో నాలుగైదు విజిల్లు పెడు తము మటన్ వేసి పసుపు ఉప్పు వేసి పసుపు ఉప్పు కొన్ని నీళ్లు కొంచెం నూనె ఏసి
ఆహా
ఒ నాలుగఐదు విజిల్లు పెడతామా తర్వాత మసాలా మనం అల్లం పేస్ట్ టు అల్లం కొత్తిమీర్ తెల్లవాయి అవేస్ టె ఎర్రగడ్డ పచ్చిమిరకాయ టమాటా కట్ చేసి ఏసెస్ సి మొత్తం కలిపి ఆ మళ్ళా ఒక నాలుగు విజల్లు పెడతా
ఉ హా చికెన్ చికెన్ అట్లా చేస్తారా కుక్కర్ లో ఏం చేయర్లే చికెన్ సపరేట్ చేస్తారు
తేన్ కడాయిలో చేస్
ఉ ఉ అదే లే అది ఉడకదు కాబట్టి కుక్కర్ లోకేస్ స్తేనే ఉడికేది
ఆ
ఉహ్
ఆహ్
మేం చికెన్ ఎట్ల చేస్తామంటే ఫస్ట్ ఆయిల్ వేసి
హు
ఆయిల్ వేడైన తర్వాత చికెన్ వేస్తాను కడిగింటాం కదా పసుపు ఉప్పు వేసి కడుగుతాను చికెన్ ఆయిల్లేకి వేస్తాను ఇగ కొంచెం ఉప్ ఉప్పు పసి వేస్తే మళ్ళా నీళ్ళు వస్తుంది దాంట్లోనే వస్తే ఇంగా అది కొద్దిసేపు మాగ్ గేయంతా వరకు అట్లే పెడతాను ఏమైకోకుండాగా ఏమై కొను పెట్టి ఇంక అంత మగ్గినంకా దాంట్లో రసం అంతా పోయిన తర్వాత కారము ఉప్పు ఉప్పు వేసింటాను కారం వేస్తాను కారం వేసి ఏమైన ధనియాల పొడి అల్లం కొత్తిమీర్ అవన్నీ వేసి కొన్ని వాటర్ పోసి ఉడికించిన తర్వాత దింపేస్తాను
నార్మల్గ్ మేము కూడా అంతే ఇంకా
ఉహ్
చికెన్ అయితే ప్రాసెస్ అదే మటనే కొంచెం వేరే
చికన్ అయితే ఇంగిదే ప్రాసెస్ అందర్ ఇట్లే ఆల్మోస్ట్ ఇట్లే చేస్తారు ఉ ఉహ్ ఉ పోలాలేట్లా చేస్తారు
పలావ్ ఒక గంట ముందు బియన్ని నానబెట్టుకొని
ఉ
తిరువాతకి ఎర్రగడ్డ పచ్చిమిరకాయ టమాటా కట్ చేసి ఆ వేసి ఆ ఆయిల్ వేసి తిరువాతికేసి కొంచం సేపు మగ్ మసాలా వేసి మసాలా పచ్చివాసన పోయ్యే వరకు పెట్టి మళ్ళా తర్వా ఓ గిన్నె బియ్యం అయితే ఓక్ గిన్నెకి రెండు గిన్నెలు వాటర్ వేసుకొని
ఆహా
ఉడికించుకొని తర్వా లాస్ట్ లో బియ్యం వేసి ఇంకా అదంతా ఇ ఇమిరే వరకు పెట్టేది
ఉమ్ అంటే ఈ తిరువాత ఏస్తారా ఫస్ట్ ఇట్లానే ఇది ఏసరేకనే తిరువాత వేసిన తర్వాత సరేస్తారు ఆనియన్ కూడా ఏస్తస్తారా
ఆనియన్ కూడా ఆనియన్ పచ్చిమిర్చి టమాటా చెక్క లవంగము ఇంగా అవే బిర్యానీ వేవన్నా ఉ ఉంటాయి కదా ఇలాచి మొగ్గ ఇట్లాంటివి అవి వేస్తాము హ్మ్
అదే మేన్ చపాతన్న రోటైనా చేస్తాం
అవునులే
హ్మ్ మసాలా అన్నం ఎప్పుడైనా తినార ఇంట్లోన తిరువాత అన్నం ఏం చేయను ఉత్త రొట్టె చపాతీనో చేస్తాను
నాన్వెజ్ కి అది ఉండలేండి దగ్గర పిల్లలకి చపాతి మామూలుగా చేస్తామా
మ్మ్
హ్మ్
ఏరైనా వీళ్ళు తిన్నారు ఇంకా తిరువాతన్నా అట్లాంటివి మసాలా అంటారని చపాత నో రొట్టనో చేస్తాను రొట్టె అయితే బాగుంటది చికెన్లోకి
ఉమ్
నువ్ రొట్టే ఎక్కువ చేసేది చ చపాతి కడేస్తాను రొట్టె చేస్తాను ఎక్కువ
మాకైతే
జొన్న రొట్టెం చేయను మల్టీగ్రెయిన్ పిండి ఆడించుకొని చేసుకుంటాను
అవున్లే అన్ని రకాలు హ్మ్
నువ్వు స సద్దలో కిలా వేస్తాను రాగులొకిలో ఇంగా గో అవి ఒక కిలో కిలో వేస్తే గోదుమలు రెండు కిలోలు వేయాలా
ఆ
రెండు కిలోలు వేసి అవి
ఉ
పావుకిలో వేస్తాను అన్ని వచ్చినంక అవి రొట్టె చేస్తాను అంటే చెతోనే తట్టే అవసరం ఉండదు చపాతి కర్రతో తిక్కుతాం మాముూ చ దట్లు తీసుకొన్ ఉమ్ బాగుంటుంది అట్ల రోట్టి ఇప్పుడు పిల్లలు తినాలంటే మామూలు తినరు అంత
అవునులే అట్ల చేస్తే అన్ని కలిపినట్లా ఉంటా టుంది పిల్లలకి ఆ
ఉమ్ ఇప్పుడు ఫుడ్ కూడా అన్ని కాల్తినే కదా
అవును
అందుకోసం అట్ల చేస్తాను ఇంకా
ఉ
ఉమ్ న్న చేస్తారా స్పెషల్
ఇంకా అలసంద వడలు నాన్ వెజ్ లోకయితే అవి
ఉమ్ వాళ్ళ చందడలు ఎట్ల చేస్తారు
బ్యాల్ నానబెట్టి ఉమ్ తెల్వా